నమస్కారం అండి ఎలా ఉన్నారు
బాగున్నాము మీరెలా ఉన్నారు
నేను బాగున్నాను మీరు బోన్ చేసారా
చేసాను మీరు
నేను తిన్నానండి ఎం వంట చేసారు మీరు ఈ రోజు
ఈ రోజు బెండకయలు
ఉంహు
పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి
మ్
నూనెలో తిరగబాత పెట్టి పులగురా చేశాను అంటే అంటే పప్పు ఎనుపినట్టు ఎనిపేస్తాం
ఓకే ఓకే మీకు బెండకాయలు అంటే బాగా ఇష్టమా
చాలా ఇష్టం
మీరు ఇంకేమేమ్ వన్ వంటలు బాగా ఇష్టపడి చేసుకొని తింటారు ఇంట్లో
మ్ నాన్ వెజ్ చేసుకుంటాం చికెన్న
మ్
చికెన్ చేసుకుంటాం బిర్యానీ
మ్
మళ్ళీ రాగి ముద్దలు
మ్
మా పక్క సంగట అంటాం
సంగటి సంగటి అంటే ఏంటండి ఎలా చేస్తారు దాన్ని
మలే మామూలుగా ఎసిట్లో బిమేసి అన్నం వంచుతాము కదా
మ్
పంచకుండా అన్నీ నీళ్ళు బాగా నమ్ ఉడకబెట్టి దాంట్లో రాగి పిండేస్తాం రాగులు పిండి తెలుసా మీకు?
ఆ రాగి పిండైతడి సండే
జావ చేసుకుంటారు కదా దాన్ని చేసి దాన్ని ముద్ద చేసుకుంటాం అన్నం రైసులో వేసి
ఓకే మీరు రాగి బాల్ చెప్తున్నార అయితే ఓకే అండి ఒకే
చళ్ళు చికెన్ ఇంకా గోగాకు ఇలా ఏ కూరలైనా బాగుంటది మీరు చేసుకొని తినరా
ఏం చేసుకొని తింటామంటి రాగి సంగటి కోడి కూర పులుసు బాగా ఇష్టంగా తింటాము
ఉ మేము కూడా తింటామండి మా పక్క ఎక్కువ తింటాం కానీ ఈ మధ్యలో ఎందు కో సంగటి అరగడం లేదు
అంటే మీరు ఎక్కువ టే ఎక్కువ పనులే ఏం చెయరా
చెస్ చేస్తే గూడా
చెప్పండి
చేస్తే కూడా అరగుదు
ఓకే అండి మీరు సంగట్ తిన్నప్పుడు కొంచెం బాగా వాక్ చేయండి అరుగుతుంది, వేడి నీళ్ళు తాగండి అరుగుతుంది.
ఎంత పని చేసినా ఎంత వాక్ చేసినా నాకు సంగటి తింటే అరగడం లేదు ఎందుకో తెలియదు
అంటే మీరు సంగటి ఎలా తింటారు చెప్తారా నాకు అంటే కొంతమంది ఆ నేను మా పెద్ద మా మా అవ్వ వాళ్ళు వాళ్ళు తిండం చూశాను అట్లే మింగేస్తారు నమలకుండా మీరెలా తింటరు
బాగా ఉడక పెడతాం కాబట్టి అదేం నమలాల్సిన అవసరం లేదు
లేదండి బాగా ఉడక పెట్టినా నమ్మలాలండి మనం నోట్లో సలైవా అంటే ఎంగిలి దాంతో పాటు బాగా మిక్స్ అయితే అది పో అరుగుతుంది మీరు మింగేయడం వల్ల అది మీకు అరగడం లేదు ఈ స సారీ మీరు నమిలి తినండి మీకు అరుగుతుందా లేదా మళ్ళీ మీరే చూడండి
సరే అండి అలాగే తిన్న వెంటేనే వేడి నీళ్లు తాగుతారా
ఉ
బాగా పని చేస్తానా
ఉమ్
అరిగేటట్టు చూస్తుంటాను
అంటే మీరు
మెత్తగా చేసుకుంటాం కాబట్టి అది హల్వా లాగా ఉంటుంది అంటే
అంటే మీకు అరగడం లే కాబట్టి మీరు ఒక పూటే తినండి రోజులో ఒక రోజులో చేసుకుంటె హలో ఉహు
ఉ అలాగేలేండి
ఇంకేమండి ఇంకేంటండి ఇంకేమేం తింటారు మీరు
ఎక్కువ రవ్వ ఇడ్లీ దోసె తింటాను
ఓకే అండి ఇవి ఆ బోరుగులుప్మా అటుకులోప్మా అవన్నీ మీరు చేసుకుంటారా
చేస్తానండి ఓపిక లేదు ఉప్మా బాగా తింటాను పూరి పూరి దింటాను ఎప్పుడో ఒకసారి తింటామండి మా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు బోరుగులు ఉప్మా అనే వద్దని అంటారు అది ఎక్కువ ఇష్టముండదు ఎందుకో తెలిదు
ఓకే అంటే చాలా మంది టిఫిన్ ఐటమ్స్ లో అవి కూడా తింటారు కదా అందు
తింటారు అది ఏదో స్నాక్స్ తిన్నట్టుంటుంది గాని
ఓకే ఓకే అండి మీరు పూరిస్ లొకి ఏం కర్రీ చేసుకుంటారు
ఆలు కర్రి ఇష్టము మరి చెట్నీ తింటాము చికెను తింటాము మీకేదిష్టము
నాక్ ఆలు ఉమ్ ఆలుూ కర్రి ఇష్టం వడ కర్రి ఇష్టము చికెన్ కూడా ఇష్టం అండి పూరికే ఊరికే వడ కర్రి చికెన్ షేర్వా
ఉ
ఆలు కర్రీ ఈ మూడు బాగా నచ్చుతుంది చట్నీ అంత నచ్చదండి నాకు
ఓకే
చట్నీ దోస కే నచ్చుతుంది
తింటామండి మేం చి ఈ అన్నంలో కూడా వేసుకొని తింటాము పల్లీలు చెట్ని
ఉమ్ ఓకే అండి
ఉ
మీరు ఇంటి దగ్గర పంటలు పండించుకుంటారా
మేము టౌన్ లో ఉన్నామండి పుండిలో ఉ
ఓకే అండి ఉంటాం ధన్యవాదాలు
ఉహు